ను ఏం చుస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా
ఏం కర్రీ చేసింది మమ్మీ
మటన్ జెశినం ఈరోజు
హుమ్మ్ నిను మీసైన ఈరోోజు
మీరేం చేసుడు
నిను టమాటా కర్రీ చేసాను
అవున ఎందుకండి ఈ రోజు సండే కదా టమాటో ఎందుకు చేసిరు
టైం లేకుండే లేటుగా లేచినాము మటన్ దగ్గరికి వెళ్తే మటన్ క్లో షాప్ క్లోజ్ సింది
మ్
మిసైపోయిన నైటైన తినాలి చికెన్ బిర్యానీ అన్న ఎం ఇష్టం మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా
నాకు రెండు ఏది ఉన్నా కూడా ఓకే నాకు ఫిష్ కూడా ఓకే న నాన్ వెజ్ అంటేనే ఇస్
ఏదైనా ఇష్టమే ఎగైనా చపలు ఫిష్ రొయ్యలు ఫ్రాన్స్
ఆ అవి వద్దుకని రాష్ట్రీయ రెండు వద్దుకని ఈవి మిగిలిన అన్ని తింటా,
చికెన్ బిర్యానీి
కానీ డెయి మన వీక్లీ రెండు మూడు సార్లు తినకపోతే అసవి కాదండి,
మేం కాదా మా ఇంట్లో వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాం,
కానీ రోటీ చట్నీ ఇప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకునేవి ఇవన్నీ వెజ్ లో కూడా చాలా
వెజ్ లో ఏమి ఇష్టం
వెజ్ లో వెజిటేబుల్స్ లోనా ఆ కాకరకాయ ఇష్టమ అండి
కాకరకాయ ఇష్టమా అబ్బో న కాకరకాయ ఇష్టమా మున్ అంటే దాన్ని వ వండేలాగా వండితే బాగుంటది,
చేదేమి ఉండదు అందులో అది మసాలా వేసి వెరైటీ, చేసది మాఅక్క అది ఆ మన పచ్చడి లెక్క అంటే పచ్చడి అండి నిల్వ పచ్చడి కాదు ఇన్స్టెంట్ అట్లా తినేది అన్నట్టు, బాగుంటది అందులో చింత పండు వేసి లోపల స్టఫ్ మసాలా వేసి ఇవి రౌండ్ రౌండ్ గా ఉంటది అన్నట్టు, బాగుంటది అట్లా మన పప్పుకు నంచుకున్నప్పుడు అట్లా పప్పులు తింటారా మీరు కూరగాయలు తింట
పప్పులు తింటాం కానీ మట్టిపప్పు కన్నా ఇప్పుడు ఇది పాలకూర, గోంగూర తోటకూర, మునగాకుపప్పు ఉండ, అవివేసి వండుతా వటిది అసలే వండాను, పప్పులు మా ఇంట్లో సాంబార్ కాగని టమాట మన పొటా, ఫ్రై అయితే వట్టికినే తినేస్తాం మా పిల్లలు వట్టికినే తినేస్తారు,
నాకు వట్టి పప్పు అసలు పోదండి,
అదే ఆమ్లేెట్
లేకపోతే ఏదో ఒక ఫ్రై కర్రి దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అట్లా ఏదో ఒకటి ఉన్నా కూడా పప్పు పోతది కాని నార్మల్, ముద్దపప్పు అంటే అస్సలు తినబుద్ధి
అవును ఎవ్వరికి తినబుద్ధది కాదు పప్పు అసలు అంటే ఒక వన్ టైమ్ అంటే తినగలుగు తింటాం కాని త్రీ టైమ్స్ అంటే తినలేము పప్పు చపాతి పప్పు, పూరి
ఉ అట్లా ఓకే అప్పడాలు వాటితో పాటు
ఇప్పుడు సమ్మరు కదా అప్పడాలు, వడియాలు మమ్మీ చేస్తుందా వడియాలు
సగ్గు బియ్యం ఇవి చేస్తాం మేము
నేనేమో రవ్వ తోని చేస్తాను, బాగుంటాయి అసలు ఉప్మా రవ్వతోనే చేస్తారు, ఉప్మా రవ్వతో చేస్తారు,
అ అవునా దాని ఇప్పుడు అది కూడా మన వాటర్ లో ఇట్లా గరం వేడిచేయాల,
ఆ వాటర్ లో ఒక గ్లాస్ రవ్వకి నైన్ గ్లాసెస్ వాటర్ పోసి ఉడికించి, పెట్యాలి ఇంకా ఏప్రిల్ వచ్చిందంటే మే వచ్చిందంటే వడియాలే
అవును కానీ మాకు ప్లేస్ లేదు ఎండబట్టడానికి అందుకేనే ఇక మేము కొనుక్కుంటాం అన్నమాట
అయ్యో అంతే
అవి చెయ్యొచ్చు బాగానే ఉంటాయి, కాని మన బిల్డింగ్ అట్లా ఉంటే బాగుంటా ది ముందు బయటికి వెళ్తే రోడ్డె
చట్నీసు
నాన్ వెజ్ అంటే బిర్యానీ ఇవన్నీ ఇష్టం ఓకే ఇది వీక్లీ ఇన్ని చాలా తింటే అ బీ బిర్యానీ చేయడం నాకు రాదండి మా అక్క సూపర్ చేస్తది,
బిర్యాణి మన నాకు వచ్చు బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చేస్త చేస్తాను వెజిటేబుల్ నాన్ వెజ్ తిననప్పుడు సాటర్డే తినము తినను అప్పుడు వెజిటేబుల్ అన్ని బిర్యానీ వెజిటేబుల్స్ అన్ని బిర్యానీ మా పిల్లలు వెజ్ బిర్యానీ నెయ్యి ఎసి చేస్తాను బా తింటారు ఇక ఏం క దానిలోకి కర్రీ కర్రీ ఏం అవసరం లేకుండా ఒకవేళ నాన్ వెజ్ తినాలనుకుంటే మిల్క్ మేక్కర్తోని చేస్తాను సేమ్ చికె తెల్లగానే అ అనిపిస్తది ఆ
క్యారెట్ బఠాని ఆలుగడ్డ ఇవన్నీ చిన్న చిన్న
ఆ చె బటాని ఆ పొటాటో టమాటో బీన్స్ ఇవన్నీ వేసి చే చేస్తా బాగు ఆ రై సూపర్ ఉ ఉంటదిగా
పెరుగుది అందులో కొత్తిమీర ఇవి కూడా మే అంటే మే